హలో
హలో
అక్కా వినిపిస్తుందా ఇప్పుడు నా వాయిస్ నీకు?
ఆ బానే వినిపిస్తుంది, ఆ ఓకే. ఉ ఇప్పుడేం లేదులే ఇంకా ఆఫ్టర్నూన్ అది స్నాక్స్ ఏమి తి కు పెద్దగా తిన్నూ.
ఆహా
ఆ
ఇటు పుల్లు వర్షం పడుతుంది అక్క అటు సైడ్ ఏమన్నా పడుతుందా.
ఆ పడుతుంది ఏంటి ఇందాకైతే ఒక పక్క ఎండా, ఒక పక్క వాన. నా ఫ్రెండ్ తో మాట్లాడినప్పుడు పడుతుందనమాట.
అవునా మాకు ఇటు ఎట్లా అం అంటే వర్షం పడినట్టే పడుతది మళ్ళా కొంచసేపటికే ఆగిపోతది.
ఉహా
అట్లా
ఆ ఇవాళ ఏం పెద్దగా పడ్లేదులే ఇంకా త్రీ డేస్ నుంచి మబ్ బ్బుగా ఉంది కదా ఇవాళ పర్లేదు ఎండోచ్చింది.
అవునా ఇటు మా కూడా అంతే అక్క ఉహ్ అవున క్కా ఈ వర్షాకాలంలా అంటే ఇటు మీ సైడ్ ఎక్కువ ఏమేమి పండిస్తరు అంటే వర్షాలు పడు తున్నయి కదా ఎక్కువ ఏమేమ్ పెడతరు.
మాకైతే ఇక్కడ అంత చుట్టుపక్కల అంతా పోలాలే లే. మేము పాతింటి దగ్గర ఉండే వాళ్ళం అప్పుడు, అక్కడైతే మా ఇంటి దగ్గరా కొబ్బరి చెట్లు కొబ్బరి చెట్లు ఎక్కువ పండిత్తరు అన్మాటా.
ఆహా అవును ఏటు చూశినా
మళ్ళీ ఏంటి జామకాయల చెట్లు
ఆ
ఆ మా డాడీ అయితే ఫ్రీగా కూడా మీము మాకైతే ఫ్రీగా కూడా ఇస్తారు పట్టుకెళ్ళవే అని చెప్పి జాంకాయలు
ఆ
మ్మ్ ఉనా ఇంకా జాంకాయలు మినపప్పు కోకోకాయలు ఉంటాయి కదా మనం చాక్లెట్స్ చేసుకుంటాము
కు కుంకుడుకాయలా
కోకో కాయలు కుంకుడుకాయలుకాదు
ఏమో అక్క తెలిదు అవి పండిస్తారా
అంటే మన మనకి చాక్లెట్స్ ఉంటాయి కదా అవి కోక్కో కాయలతోనే చేస్తా అనమాట ఆ కొక్కొకాయలు ఇక్కడ పండితే మాకు అన్నీ అయే కానీ ఇండిడేన్స్ స్మెల్ అసలు బాగోదు అనమాట కొక్కో కాయలూ స్మెల్ బాగోదు గాని దాని బాగా ఎండబెట్టేసి పౌడర్ చేస్తే నీకు చాక్లెట్ కలర్ లో వస్తాది
హ నేను ఎక్కువ నేను కూడా అంటే యూట్యూబ్ లో చూడటమే తప్ప అంటే మన దేశంలో ఇక్కడ మన ఇక్కడ పక్కనున్న ఆంధ్రాలొని పండిస్తారని ఎప్పుడు తెలివది
ఆ ఇక్కడ ఎక్కువ అయ్యే మా దగ్గర మా సైడ్ ఎక్కువ అయ్యే అనమాట కోకో కాయలే
ఆహా
ఇంకా అవి మళ్ళీ మళ్ళీ ఎలాగన్నా ధాన్యం పండిస్తారు కదా అది మామూలే మినపప్పు ఉను అదే ఇంగా సీజన్ ఇంకా ఇంక మొత్తం ధాన్యం వచ్చిందంటే మొత్తం ఎక్కడ పడితే అక్కడ రా లారీలు ఉంటాయి మా సైడ్ ఇంకా ఎక్కిస్తా ఉంటారు మేము ఆడిచ్చేసి వొడ్లుల్లాగా వస్తాయి అనమాట అయి ఆడిచ్చేసి యేస్తా ఉంటారు
ఇటు మాకు మాత్రం అంటే ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కటి పండిస్తారు అక్క అంటే ఇప్పుడు కొన్ని కొన్ని ప్రాంతాలల్లా నల్ల రేగడి ఉంటాయి కదా అక్కడ పత్తి పండిస్తారు అట్లానే ఇగ కొన్ని కొన్ని జిల్లాలలో లా పండిస్తే వరి పండిస్తారు అంటే ఇంకా కొందరు ఇట్లామ్ పసుపు పెడతారు ఇంకొకరు ఆ చెరకు కొందరు బెల్లం తయారు చేస్తారు అట్లా
ఆ
ఆ ఇంకా చాలా వేస్తారు అంటే చాలా అంటే ఆ ఒకవేళ ఇవి పప్పు దినుసులు ఒకవేళ పెట్టినామ్ కోక్కో అనుకో అక్క ఈ వరి ఇంకా రాగులు సజ్జలు గోధుమ గివిగివి పెడతారు ఇగ ఇవే శెనిగలు బబ్బెర్లు ఇవి పెడతారు
ఆ మాకైతే ఎక్కువే ఇయే ఎక్కువ అన్నమాట జాంకాయలు ఆ అయ్యె జామకాయలు మినపప్పు ధాన్యం అయ్యె మళ్ళీ కొబ్బరికాయలు కూడా ఎక్కువేలే
ఉహు అవునక్క అంటే ఇట్లా ఆ మా దాంట్లో అంటే మా ప్రాంతాలల్ల కొందరు కొందరు ఇండ్లల్లానే గొర్లుగిట్ల కాస్తారు బర్లని కత్తారు బర్లు ఎవరికైనా ఉంటాయి గొర్లనిగిట్ల కాస్తారు మళ్ళా వాటినన్నింటినీట్లా మేపుతరు వాటికి మా అట్లా మీ సైడ్ కూడా ఉంటాయా అంటే ఇండ్లల్లానే పెంచుకుంటారా ఎవరైనా అంటే చె తెల్లందా అంటే ప్రొద్దంతా మొత్తం అడవికోయి మేప్క్కచూడు లేకపోతే ఎక్కడన్నా గడ్డి ఉంటే అక్కడి పోయ తీస్ మోప్ మేప్క్చుడు అట్లా మీ సైడ్ కూడా ఏత్తర
ఆ ఉంటాయి చాలా మంది అవులున్నయి గేదేలున్నాయి ఏ పెంచుకుంటారు ఇక్కడ మా ఇంటి పక్కన పెంచుకుంటారు గడ్డి తీసుకొచ్చి ఎత్తా ఉంటారు మళ్ళీ కోళ్ళు కోళ్ళు కూడా ఎక్కువేలే
అవునవును
ఆ
మేము కూడా చిన్నగున్న ఆ
మళ్ళీ మా ఇంటి దగ్గర మేం ముందు అంటే ఈ ఇంటి కన్నా ముందు ఒక ఇంట్లో ఉండే వాళ్ళం అక్కడ పక్కనే చెరువు ఉండేది అక్కడ ఏంటి చెరువుల్లో చేపలు కూడా ఉంటాయన్నమాట అంటే మనం చిన్న చిన్న చేపలు వేస్తేనే అయి పెద్దయి అవుతాయి కదా అప్పుడు చిన్న చిన్నవి వేసేవారు చిన్నవి వేస్తే అవి పెద్ద అవ్వడానికి కి మళ్ళీ మందులు ఆ మందు కలర్ కూడా గ్రీన్ కలర్ లో ఉంటది మొత్తం చెరువు అంతా కూడా గ్రీన్ లో అయిపోతది అనమాట
ఉహు ఐ ఏంటి రొయ్యలా చేరువు రొయ్యల చెరువు అంటారు అవ్వేనా అక్కా రొయ్యేల చెరువు చెప్ పలా చెరువు అని
ఆ ఉంది మా దగ్గర ఎక్కువ చేపల చెరువులే ఉంటాయి ఏ ఎప్పుడు పొద్దున్నే పట్టెత్తారు ఒక ఫోర్ ఓ క్లాక్ కి అలాగా సండేస్ ఎక్కువ పడతారు ఎందుకంటే అప్పుడు ఎక్కువ తీసుకుంటారు కదా చేపలు మరి ఇంకా కొనుక్కో అక్కడే కొనేసుకుంటారు పట్ అలా పడుతా ఉంటారు ఫ్రెష్ గా తీసేసుకుంటా ఉంటారు ఉ ఇంకా రాజమండ్రి సైడ్ అయితే ఇంక చెప్పనక్కర్లేదు ఏయో డిఫరెంట్ డిఫరెంట్ చేపలన్నీ ఉంటాయి కోరమేన్ లాం అంటరు ఆ ఇంకేమంటారు ఇంకా చాపలకి ఇన్ని పేర్లు ఉన్నాయా అనుకుంటాను నేను హ
ఉహు
మళ్ళీ ఏంటి అం చెప్పి పీతలు రోయ్యలు అయి గూడా ఉంటాయి
ఉహు మీ మీది నువ్వు ఎప్పుడైన తిన్నావా అక్కా రొయ్య అంటే రొయ్యలయినా లేకపోతే రొయ్యాల కూరైనా లేకపోతే పీతల కూరైనా
ఆ తిన్నాం మా బాబాయ్ జేస్తాడు పీతల కూర రొయ్యల కూర మళ్ళీ ఆయిల్ ఇంత ఏసేస్తాడు గాని కర్రీ బా చేస్తాడు మా బాబాయ్ చెత్తాడు క
అవి ఎట్లా చేస్తార్ అక్క నేను ఇంతవరకు అసల్ ఇన్లేదు.
ఆహ మనా నేను చేయడం ఎప్పుడు చూడలేదు. రొయ్యల కూర ఐతే మామూలుగా మన చికెన్ కర్రీ అవన్నీ ఎలా చేసుకుంటాం అలాగే. అంటే ఉల్లిపాయలు కట్. చేసుకొని పచ్చిమిరపకాయలు. మనం మసాలా చేసుకుంటాం కదా వెల్లుల్లి అల్లం. జిలకర ధనియాలు. అవన్ని వేసుకొని మిక్సీ చేేసుకొని అవి పెట్టుకుంటాం పక్కన. ఆ ఉల్లిపాయాలు పచ్చిమిర. పకాయలు, టమాటాఉంటే ఆ టమాటా పేస్ట్. ఏసుకొని రొయ్యలు కూడా ముందు ఫ్రై చేసుకోవాలి. ఆ అయి మనం ముందు శుభ్రం చేసుకోవాలన్న మాట. వాళ్ళు ఇచ్చింది ముచ్చి. ముక్కు లాంటిది ఉంటది కదా హెడ్ లాంటిది దాన్ని తీసేసి. మనం పెద్ద యాటల్ని తీసుకోవాలి.
ఉహు.
ఉ ఆ అలా ముందు మనం ఫిష్ ఫిష్ కూడా అంతే. అంతే కదా మనం ముందు సూర్యం అలా చేసుకోవాలి.
అవునవును.
హుమ్.
రొయ్యల కూర, చేపల కూర చేపల వేపుడు అవి ఇవి విన్న కానీ ఆంధ్రలో. ఇట్లా కూడా చేస్తారు కదా. అంటే ఇట్లా కూడా చేస్తారని యూట్యూబ్ లో ఇంకా వాళ్ళు వీళ్ళు చెప్తుంటే విన్నా. అంటే బెండకాయ, చేపల పులుసు ఇంకా. ఆ వంకాయ చాపల పులుసు. పులుసు, సోరకాయ చాపలకి పులుసు, అట్లా ఇట్లా అనుకుంటా అంటరు. అట్లా మీరు కూడా తింటర అక్క.
ఆ అంటే మా అమ్మ ఎక్కువ ఆ వంకాయ బోటి అయితే మా నానమ్మ వండుతది అన్నమాట.
అ
వంకాయ వేసి బోటి కూర చేస్తారు. మళ్ళీ చాప లేమో. ఆ చాపల బెండకాయ ఏసి చేస్తారు.
ఆ
ఆ
అంటే నార్మల్ గా వట్టిగా అండుకునేవాటికి కూరగాయలుగా అండుకునే దానికి ఏం తేడా ఉంటది.
అంటే మనకి ఆ స్మెల్ రాదన్నమాట.
అవునా ఇంకా. రుచి కూడా బాగా ఎక్కువ ఉంటదా.
ఆ రుచి. రుచి బానే ఉంటది మనకి నీచు.
ఆ
ఇలాంటిది రాల బాగుంటది అనమాట తింటంటే బాఉంటది టేస్ట్.
ఔ అవునా అయితే ఈ సారి మీ ఇంటికి వచ్చినప్పుడు. అన్ని అండి పెట్టండి అక్క మాకు. అలాహ్
ఉ మీరు ఆంధ్ర వచ్చినప్పుడు. మా ఇంటికి రెండి అయితే.
సరే అక్క అస్తం తెలంగాణలా ఇట్లా. ఇప్పుడు ఈ వర్షాలు పడే ముందు వంటలకని పోతారు ఆక్క అంటే టె అడవుల అంటే చెట్ ఇట్లలా కాని పోతారు అక్కనే కోడినైనా లేకపోతే ఎక్కువ ఉమ్మడి కుటుంబం ఉంటాయి కదా అంటే ఇట్లా అందరుూ ఒక పాలు అనుకుంటే దరూ పోయిరు అనుకో గోరినో మేకన కోసుకో తరు ఈ అక్కడ అక్కనే మొత్తం దాన్ని పొత్తమేసిన న్నట్టు చేస్తారు అంటే దాన్ని అక్కడనే కోస్తారు కడుగుతారు చేస్తారు మళ్ళా వంటలేస్తారు అక్కనే తినటారు మళ్ళీగా నైట్ వరకు అట్లా మంచిగా ఎంజాయ్ చేసి వస్తారు
ఊహూ
అంటే ఇక్కడ తెలంగాణలో అన్ని జ ప్రాంతల్లో ఎట్లా అంటే వర్షాలు పడ్నప్పుడే చేపల్ని వాడతాం అంటే మీ సైడ్ ఏమో ఎక్కువ ఎప్పుడు అంటే అప్పుడు చేపలని పెంచుతారు చేపల వ్యవసాయం ఏతారు కదా కానీ మాకు ఇట్లా కాదు అంటే ఇట్లా మీతా అప్పుడు వేరే వాళ్ళు పెంచుతారు కానీ వర్షాల కాలం అప్పటి వరకు ఇవి పెద్ద అయితే అప్పుడు వాటిని పడతారు అన్నట్టు అట్లా
ఉహ్మ్మ్ ఆ అమ్మ
అట్లా అక్క మీరు ఎప్పుడైనా చేపల్ని పట్టిన అక్క
ఆహా ఎప్పుడు పట్టలేదు కానీ ఏంటి మా ఇంటి దగ్గర రైస్ మిల్ లో ఒక అతను ఉండేవారు అనమాట అతను జిలేబీలు అనేవి పెద్దగా ఉంటాయి చేపలవి
జిలేబీ అనే చేపలు కూడా ఉంటాయా నాక ఎప్పుడు ఇనలేను
ఆ మనమే మనం ఎప్పుడు తినే జిలేబీలే అనుకుంటాం కదా చేప పేరు జిలేబీ తప్పడుగా ఉండి పెద్దగా ఉంటది అది
ఆహా కరుస్తదా
ఆ ఏం చేయదు ఇప్పుడు ఉండేవాళ్ళం కదా మా చెరువు పక్కనే ఇల్లు ఉండేది ఇంక చూడ అన్నీ వచ్చేసయమా మా ఇంటికి పే జరు లు చెరువు పక్కనే కదా చాలా కనిపించేయి మాక అక్కడ మళ్ళీ పాములు నువ్ ఎప్పుడైనా డైరెక్ట్ గా చూసావా